హలో హ అక్క ఎడున్నవ్ అయినయ పనులు
పనులు గాలెదుర ఇగో ఎప్పుడూ ఆమె దగ్గరనే కూర్చున్నాం ఇప్పటిదకా ఇన్నె టీ తాగినం ఇగ అహో చానా మంది వచ్చింర్రు ఇగ కొనుకున్నారు వాళ్ళు హ అది చేను కొన్నారు వీళ్ళిద్దరెమో విజయమి ప్రేమళ్లకి ఏమో తాడు కొనుకున్నారు మమతనేమో వాళ్ళాయన చైన్ కొన్నది లాకెట్గా కొన్నది కమ్మలు తీసుకున్నరు మాటిలు తీసుకున్నరు నేను అని అని చిన్నది నల్లపూసలది చిన్నది వన్ సైడ్ చిన్నది దగ్గరికిల్లా నెక్ దగ్గరతే చిన్న తీసుకుం హండ్రెడ్ రూపీస్ ఒకటి ఊరికే డైలీకి వాడుకోవడానికి
ఉ
ఎల్లుండి వస్తదట మళ్ళా
ఆ వత్తే వత్తతి
వేరైటీ తీసుకుంటాని వాళ్ళంటే సరే తీసుకరాలే కదా ఎల్లుండి వస్తా ఎల్లుండి తీసుకుని ఇక లేట్ అవుందికా వర్షం వస్తుందేమో అని ఇప్పుడే పోయిందరా
ఆహా నాగూడా కొంచెం పనేం ఉన్నది ఇంట్లో
అదే ఇక బ్లౌజ్ కుడుతన్నావు కదా ఎందుకు డిస్టర్బెన్స్ ఇక ఒత్త తీయక కాన్నఅన్నా మళ్ళా కాసేపు చేయమన్నది కానీ ఇగ నేనే చేయలే ఇగ బ్లౌజ్ కుడతాన్నావు మిషన్ మీద వున్న అన్నావు కదా ఇక ఎందుకు తీయనే నేను చేయలే ఇక వా టీ పెట్టిఇచ్చింది టీ తాగిన
ఉ
పోతాట్ వచ్చిట్ అప్పుడు కాదే నేనా
ఆ ఇంకా అంగడి పోయేది ఉంది కాదు
ఆ ఈరోజు ఇగా మార్కెట్ కదా
నేను మార్చేపోయినా అసలు
మార్చి
తోం తొందరగా పని తెరుపుకోవాలి
కోవాలే
తొందర పని చేసుకోవాలి పోవాలి
అదే మమతక్క అంటాంది అది కొంచెం ప్రాసెస్ అయితది లేట్ అయితదక్క అది కుట్టడం అని అంటాంది
లేట్ అయితది
నెక్కు అంటే ఇగ లేట్ అయితది అని అస్సలు లేట్ లేట్ అయితదని అసలే కుట్టకుంటె ఎట్లరా నాయన్నీ గిరాకి అంటే నేను మాత్ర డబ్బులు ఇతలేనా అదే కనీసం నాలుగు ఇచ్చినప్పుడు ఒకటో రెండో స్కూల్కి ఎండకాలం అంతా నేను ఒక ఆఫీస్కు పోతాను కదా ఎండలో పోతాను కాబట్టి అ నేక్కు ఇట్ల పైకి ఉంటే మంచిగా ఉంటుది కదా కాలర్ లాగ ఉంటే ఉంటది మంచిగా ఉంటది ఇక ఇప్పుడు ఏజ్లో కూడా కొంచెం మంచిగా నిండుగా వేసుకుంటేనే మంచిగా ఉంటది ఇప్పుడు సీతక్కకి ఎంత మంచిగాంటాయి బ్లౌజులు
కి పెట్టనీకి కొంచెం ఏమంత ఇబ్బంది అనిపియ్యదు గాని ఈ కాలర్ పెట్టేది ఇబ్బంది అనిపిస్తది
పై అట్లా నార్ నార్ నార్ నార్మల్ బ్లౌజ్లో అట్లు ఇచ్చిన కొంచెం పట్టు చీరల మీది కొంచెం అట్లా పెడితే ఇప్పుడు నేను ఆఫీస్ అప్పుడు నేను మీటింగ్ రోజువేసుకున్న చూడు అన్యువల మీటింగ్ వ వచ్చినవా అది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ది
ఆ
అట్లా కాకుండా నార్మల్గా నెక్కు పైకి పెట్టి కుంటామన్నా సాదాగా అట్లా కూడా కుట్టలేదిగ అట్లనే ఉంచింది ఇంక కొంచెం టైం పడతాను కుట్టలేదు అక్క ఏమనుకో కోకు ఇక మళ్ళీ ఎవరికన్న ఇచ్చినావు అంటే ఇక ఇవ్వకు ఉంటే నాకు ఎండకాలమేనా నాకు ఎండాకాలం
ఇచ్చిన కనీసం
ఇయ్యలేదే దసరాప్పుడు ఇచ్చిన దసరాప్పుడు ఇచ్చిన బ్లౌజులు కూడా ఆమె దగ్గరే ఉన్నాయి
అవునా నెలకొకటి కుట్టిన అయిపోవు కదా
చీరకు చిన్నగా మన ఆటో ఎక్తుంటే డ్యామేజ్ అయిందిరా తగిలి అది ఇట్లా ఎల్ షేప్ లో కట్ అయింది
ఆ
దాన్ని నేనే సూదు పేట్టి సన్నగా ఒక ఒక పొరదారంతోటి చిన్నగా కుట్టిన
ఉ
కుట్టమన్న చేతి మీద పెట్టుకొని సన్నగ కుట్టిన దా అట్లా చేసిన తర్వాత జిగ్ జగ్ చేస్తే హోల్ రాకుండా మంచిగా నీట్గా ఉంటది అక్క అని అంటే అది నాలుగు నెలలు అయితంది ఐదు నెలలు అయితంది ఇచ్చి
ఎంతసేపు పడుతాది దాన్ని కుట్టీయ్యడం నువ్వు నిలుచున్నంత సేపు కాదు.
అంటే చేసిస్తారా చేసిస్తే గీడ పెట్టనా గదా అట్లనే ఉన్నది. మళ్ళా నాకు ఎప్పుడు ఇరవై ఐదు మీటింగ్ అదే చీర. అందుకేనే నిన్న పోయి మరి ఆ చీర అన్నప్పుడు మళ్ళీ నాకు ఇబ్బంది అవుతాది కదా అంటే. కనీసం ఏసిస్తానుఅని కూడా అనలే. మళ్ళా ఒకసారి వేసిస్తా తీయక్కా అంటే ఏవో ఒకసారి కట్టుకుంటే ఏమైతాది లే అని, పట్టుకొని వచ్చి ఆ వదిన జ్యోతివదిన దగ్గరకి ఆప్పుడే పోయి అక్కడ రెండు నిమిషాలు నిలబడి మళ్ళీ కుట్టించుకొని బండి ఎక్కి వ.
రెండు నిమిషాలలోనే ఆయ రెండు నిమిషాలు కూడా పట్టదు.
ఆ రెండు నిమిషాలలో పోయి కుట్టించుకొని వచ్చిండ్రా కుట్టింది.
మ్
ఇగ ఉన్నది దగ్గరే గదా అనుకోని ఈ రోడ్ మీద ఉన్నది కదా అని ఏ మౌనక బ్లౌజ్లిత్తేనో ఆ మౌనిక అదేందో ఆ ముందు ఏదో వేరే షేప్ లాగా పెట్టింది ఇట్లా రౌండ్ గా పెట్టింది. ఒకటి గుట్టమన్నా. ఇప్పుడు మనకి ఇట్లా మూడు స్వేర్ లాగా ఇట్లా మూడు వస్తాయి కదా షేప్కి ఇక్కడ ముందు అట్లా గుట్టక ఏదన్న మధ్యలోకు తీసి ఇట్లా రౌండ్ అప్ చేసింది అది వేసుకుంటే వేరేలాగా ఉన్నది. మనము
మధ్యలో తీసి రౌండప్ అంటే ప్రిన్సెస్ కటింగ్ కావచ్చు.
మళ్ళా చిన్నప్పుడు మనం అదే లో మనము లోపల బన్నీను లాగా వేసుకోక అది వేసుకునేది బన్నీను లాగ వేసుకునేది కదారా పులు ఫుల్ జాకెట్ల మీద లోపల అప్పుడు వేసుకున్నప్పుడు మనం టైట్గా ఇట్లా పెట్టుకున్నాం కదా పెట్టుకుంటే ఇప్పుడు ఆ అది ఆ బ్లౌజ్ వేసుకుంటే ఇప్పుడు మనం నాకట్లనే కనపడుతుంది అతికినట్టు మొత్తం. ఇది సేపేలేదు ముందు. ఏంది రా గిట్లా కుట్టినావు అని అంటే
బానే కుడ్తది అంట కదా.
ఉ ఇగ బాగానే కుడతాది అని అంటే ఆ బ్లౌజ్ చూసినాక ఇంకోసారి వేసుకోక పోతి. ఇక మళ్ళీ ఇంకోటి బ్లౌజ్ ఏమో చెయ్యి అది చెయ్యి కొంగు కిందకి వచ్చేదానికి వేయొద్దా? ఆడ కొంచెం ఇట్లా కలర్ అది వైట్గా గీతలాగా వస్తే అదేమో రైట్ సైడ్ వేసింది.
హహా
రైట్ సైడ్ వేసింది. ఇటు ఏమో వేసింది ఎందిరా గిట్లేసినావు అంటే ఇగ చూసుకోలేదు అత్తమ్మా అని అన్నది. ఇగ రెండు బ్లౌజులు అట్నే తెచ్చి ఇగ కుట్టకు రా అని ఆమె దగ్గర రెండు బ్లౌజ్లు ఉంటే ఆ రెండు బ్లౌజులు పట్టుకొచ్చినా. ఈరోజు ఆదివారం ఇగ అదే పని అయింది నాకు ఇల్లు దులిపి చేసినాక ఇగ అదే పని అయింది. వాళ్ళ దగ్గరికి ఈళ్ళ దగ్గరికి పోయి ఇంక ఈమె దగ్గర ఉన్నాయి ఇంక రెండు పెయిన్ బ్లౌజులు ఉన్నాయి. దొరకట్లే అన్నది. అవి తీసుకుని వచ్చేసినా. చీరలు మంచిగా ఉంటాయి అనే బ్లౌజులు కుడత లేరు.
మ్ హు వాసవి అక్క ఏం కొన్నది?
తాడు తీసుకున్నదిరా.
తాడు విడిపించుకుంటే అయిపోవు కదా ఆమె పాపం.
తాడు ఇడిపించుకొందామని అయిపో గాని ఇగ డబ్బులు ఇబ్బంది అవుతాందిఅండి. అది ఇప్పుడు పోయి లక్షకి ఫైన ఉన్నాయిరా లక్షకు ఫైన ఉన్నాయి. తాడు ఇంక ఎదో చైను, ఉంగరాలు అన్ని ఉన్నాయి ఆ బ్యాంకులో ఉన్నాయి అన్నది.
ఉన్నాయి గానీ ఒక తాడు విడిపిచ్చుకుంటే ఫస్ట్ మంచిగుండు
ఆ మహిళా సంఘం అప్పు ఎత్తినప్పుడు సునీతక్కకి ఏమో కట్టాలంటే అటు కట్టింది
నేను అదే చెప్పినా మహిళా సంఘంలో తీస్ కొని అట్ట తీసుకో అంటే సునితక్కకు ఇయ్యాలన్నది
ఆ అప్పుడు సునీతక్కకు ఇయ్యాలని సునీతక్కకు ఇచ్చింది ఇగ మళ్ళ మధ్యలో తమ్ముడు చనిపోయినప్పుడు మళ్ళ అటు ఆటుకొన్ని వీళ్లు ఎక్కువ పెట్టుకున్నారు కదా
ఆ పెట్టుకున్నారు ఇగ ఉమ్
వాళ్ళ అప్పుడ పిల్లకి ఇప్పుడు యా పుస్కర పుస్కర పోయ్యి ఏసిండు కదా ఆడ సెంటా గాబురె సెంటు అదని గాబ్రీలానా ఏస్తే ఆడ మంచిగనే పోయిన సంవత్సరమే యాభై వేలు అయ్యిందట ఫీజు
అరేం
డిషన్లుగా ఆటోకి కాకుండా ఆ ఫుడ్డుకు కాకుండా ఇగ ఆటో కొన్ను ఫుడ్డుకేమో ఆ సునీతక్క చూస్తూ ఉన్నది వాళ్ళు గట్ల స్కూల్ ఫీజు ఆ ఎంటర్టైన్మెంట్ జనరల్ నాలెజ్ వాటన్నిటికీ యాభై యాభై రెండు వేలేమో గ
యాభై రెండు వేలు గంత ఫీజు గిప్పుడే పెట్టు కుంటే తర్వాత ఎంత పెట్టుకోవాలి అక్క
అప్పుడు కూడా అన్నాడట చింటు మళ్ళ మరి బాబాయ్ గింత ఫీస్ అంటాల్లు మరి ఆలోచించి జేయిన్ చెయ్యి లేకుంటే ములుగులో టెన్త్ తర్వాతన్నా చదువుకోవట్లేదు అందరూ మంచిగా గవర్మెంట్ స్కూలల్లో మంచిగా స్టడీ ఉన్నది మీ ఇష్టం అంటే ఆమె ఇక్కన్నే చదువుకుంటా అంటాంది మరి అని అన్నాడట స్కులు చూసినాక ఎవరికైనా అనిపిస్తది కానీ మన స్థోమత కూడా చూసుకోవాలి కదా
స్తోమత చూసుకోవాలి అక్క ఇగ ఇప్పుడు చిన్నూను ప్రైవేట్ ల జాయిన్ చేద్దామంటే ఆలోచిస్తాను నేను ఇప్పుడే గన్ని పెట్టుకుంటే తర్వాత ఎట్లుంటది అని ఈ ఆలోచి
ఇప్పుడు యాభై వేలు రెండు వేలు అటే పెట్టుకున్నది ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఎంత అంటారో ఫీస్ అని భయపడతాంది మళ్ళ మళ్ళ పోయి తొలొచ్చింది కదా
ఊ
ఆ ఇప్పుడు ఆడ ఇరవై వేలో ఎంతో చిట్టీ ఎళ్ళి తెస్తున్నారు రెండు రెండు వేలు ఏసుకున్నారు కదరా ఎళ్తే అది ఎళ్తే తాటే ఫీజు కడదాం అని అనుకున్నది కానీ వెళ్ళలేదట గదా
అది ఇగ మన లక్కు దాన్ని ఏం చేయలేం మనం
ఊ ఇగ అట్లా అని ఇగ ఇగ ఒక్కొక్కటిగా చిన్న చిన్నగా అయితనే ఉన్నయి
ఉమ్
నాకు ఈడ పదివేలు మళ్ళా మొన్న ఇరవై వేలో లోన్ తీసుకుంది నా మన దగ్గర
ఎక్కడ ఆం బాలయ్యకసలనా
ఆ ఆ ఇరవై వేలు తీసుకున్నది ఇప్పుడు ఇరవై వేలు ఇది ఆరో నెల
లోన్లు ఇత్తానావా
ఆరోనెల రా ఆరు నెల్లు అయితాంది ఈ నెలతో ఆరు నెల్లు అయ్ ఇగ ఇయ్యలే మొన్న రెండు లక్షలుంటే విజయక్కకు ఒక ఇరవై వేలు ఆ మదనిపిల్లోల్లకి ఇచ్చినా నెక్స్ట్ మంత్ ఇస్తా
అయినా వద్దు ఎల్లు ఊ అయినా వద్దక్క వద్దు వద్దు యే కట్టే అంత స్థోమత లేదు
అదే ఇప్పుడు వద్దు తియ్యక ఉన్నప్పుడు జె
ఆ చిట్టీలు బాగా అయినాయి నాకు అదోకటి ఇదొకటి
ఎవరం ఉన్నా
అన్నీ ఎత్తుకు ఎత్తుకున్నా ఎం లేవులే అచ్చేట్టియే గానీ
అన్నిటికి మళ్ళా కంప్లీట్ చేసుకోవల కదా కరెక్ట్గా చెయ్యక పోతే, మళ్ళ మనాకి ఇది అయితది.
అవును
నేను కూడా గదే అందుకోసమే ఏసి పిల్లాలి దుబాయ్ లో సంఘం ఉంది.
మ్
అందుకనే గదే వేరే దాంట్లో ఏలు పెడతాలేను భయం అయితంది. ఇప్పుడే మహిళ మహిళ సంఘంలో మూడు లక్షలకు ఇప్పుడు తొమ్మిది వేలు కడతనము మేము.
మ్
మూడు మూడు వేలే కట్తానం రా తమ్ మ్ తొమ్మిది వేలు అటుకట్ తర్వాత వివో లో రెండు వేల ఐ వ వంద రెండు వేల ఇరవై ఐదు వందల యాభై రూపాయలు ఈ తొమ్మిది పదకొండు వేల ఐదు ఐదు వందలు మళ్ళము అది పన్నెండు వేలకి ఇట్టే పోతాయి.
మాకు ఇరవై వ ఇరవై వేలు పోతానేయి
మ్ గందుకోసమనే ఎందుకు తీయనే వేరే చిట్టీలు ఏం చూద్ చెలేని ఎం చేస్తా లేను
వద్దు కాంట నాకు వెల్లుబాటు చూసుకోవాలి ముందు గా
ఆ ఈ అబ్బాయి అయితే మళ్ళీ ఇబ్బంది కదా
వెళ్లుబడు చూసుకున్నా క నయా కంట పోనలే ఇప్పుడు తర్వాత ఇబ్బంది పడుడు ఉంటది, ఆ ఇబ్బంది పడే కంటే సప్పడక ఉన్న దాంట్లో సదురుకుని ఉన్నాయా
ఆ ఇప్పుడు పది వేలు అయితున్నాయ్ ఇల్ళ కిరయి, తొమ్మిది వేలు కరెంట్ బిల్ ఇస్త సర ఇరవై ఏడు వందలు వచ్చింది, ఇవాళ ఎనిమిది వేలు.
ఆ
కరెం బిల్ ఇరవయ్ ఏడు వందలు వచ్చింది ఎండ కాలం చదివేల్
ఏ మాకు అయితే పద్దెనిది వందలు వచ్చింది గదిప్ ఒక నెలకే పోయిన నెల ఆ మీకెంత వచ్చింది అక్క?
ఇరవై ఏడు
వామ్మో గంత వచ్చిందా
మాకు రైస్ కుక్కరు ప్లస్ ఛార్జింగ్ ఇవే మళ్ళా వైఫై అన్నీ అన్నలనే కదారా
ఆ
ఆ కామనకి ఎండాకాలం లో ఎప్పుడైనా ఆరు ఏడు రెండు వందలు ఆరు వందలు ఏడు వచ్చేది ఇప్పుడు అంతే గా కిరాయి దప్పతతు అట్లా ఉండి ఇ చేస అయినా మంచిదే కానీ ఒక ఇల్లుంటే నీట్ ఉంటుంది కదా ఇ అందుకోసమనే దానికోసమే ఇబ్బంది అయితది అని ఇక వచ్చేది ఉంటే కట్టుకున్నామని. అవి వచ్చి ఐదు లక్షలు మనోహర్ పది పన్నెండు లక్షలు పెట్టుకుంటే ఇలా అయితే నా ఇంటిట్ని ఏంబడే పూర్ణాలు ఉంటాయి కదా మాన్నతోటి ఎపూర్ నన్ను ఉన్నాడు కాబట్టి అయన మళ్ళ మేము ముగ్గురం ఉంటాము ఇప్పుడు
మళ్ళీ చేస్తా
ఆ మళ్ళీ సరేరా ఒకే ఉంటా ఆ